ఏం లేదు నువ్. ఎం జెత్తన్నవ్
ఏం లె తిన్నవా
ఏందో నువ్వు తిన్నవ
తిన్లె
అయ్యో ఎందుకు
నేనేం కూర సక్కఅతంది పిచ్చిలెత్తంది
ఓ హో
ఏం చేత్తన్న వ్
ఏం లేదు ఎగ్జామ్స్ ఉన్నయామీకు
అ
అవు
మీకు
మాకింక పెట్టలేదు
ఏం కాలేజ్ అసలు ఎగ్జామ్ గూడ బెట్టరా
పెట్టకే మాకుఎగ్జామ్స్
ఓన్లీ చెప్పుకుపోవా
ఆ
చెప్పుడు పోవడానికే
ఆ అంతే మా కాలేజీ లో అట్లనే ఉంటాయిఎగ్జామ్సేలే డైరెక్ట్ సెమ్ అంటరు
ఏం చేయాలి అడుగు మమ్ గాలెతీత్తంది
ఏం లేవు
చానాసెపాయె
ఏం కూర పెట్టి న్రు ఇయల హస్టల్‌లో
సాంబారు క్యారెట్
క్యారెట్ కూడా మంచిగానే ఉంటదిగా
అసలికెతినను మీదేంకూర
మాది క్యాబేజి
ఇ మర మనషే
పల్ సీనా ఉంటది
మీ చెల్లి ఏ క్లాస్
మా చెల్లి సెవెంత్
ఆహ
చె మంచిగనెచదువుతది
నా స్టాప్ మా చెల్లె టెంత్ స్
మీ తమ్ముడు
తమ్ముడు బెస్ట్. మంచిగ
అహా ఏ స్కూలు
స్కూలు ఉన్నదానే డౌటు
పోతాడో ఉంటాడో ఏది తెలీదు
ఇ టెన్త్ ఛాయిస్ పోయోత్తన్న
చేతారు
నత్తవా
ఆ మాట్లాడుకొను
చెప్పాలి ఇంకా
ఇంకా ఏముంది
ఎక్కడున్నావ్ ఇప్పుడు నువ్వు హాస్టల్ నా ఇంటికాడనా ఇంటికాడ ఉన్నావా హాస్టల్ నా ఇంటికెప్పుడు పోతుంది మీ
ఇంటికి ఉగాదికి
డ్రెస్ కొనుక్కున్నది
కొనుకుంటా నువ్వు కొనుకోవా
పైసలు నాకాడ కొనియరాదు అ
పైరప్పుడు పోతాళ్ళు
నేను కూడా కొనలే సిక్స్టీన్ కో సెవెన్ టీన్ కో కొంట కావచ్చు
స
ఆ కాల్ చేసేది నీ కాదా
కాదు వాసు మాకు హాలిడేస్ ఒకటే రోజు కె నైన్టీన్త్ కి ఒకటే రోజు
అ ఎట్లా మరి పోతావా ఒక రోజు హాస్టల్ లో ఉంటావా
లేదు పోత
ఏం పోతావు ఉండు
కొన్ని రోజులే కదా పోయి వస్తా మల్ల
ఉహ ఆ ఇంకా నో చ పూజాల ఎందు ఉంటాయి కదా
మీ మమ్మీ వాళ్ళు ఏం చేత్తాళ్లు
మమ్మీ వాళ్ళు ఏం చెత్తళ్లు కరువు పని పోతుంది మొక్కజొన్నలు అమ్మయ్య ఆ హలో ఆ మా డాడీ షాప్ కి వెళ్తాడు పేరు ఫ్రెషర్స్ పెత
ఫెడ్ ఫ్రెషర్స్ పెడతారు మాకు పెట్టింది మొననే మీ కడ మట్టిలా
ఆ ప్రెషర్స్ ఇడతారు బాక్సీ మధ
ఒక టూరు కూడా పోటళ్ళు
అ ఎప్లాన్తారుని పెంచదుని నే కూడాద్ద అని అడి
మీ టెన్త్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు
ఏముంది కొరాల లేదు ఎవ్వరు అంత టస్లులే
అ అయ్యో ఎందుకు
ఎం చెప్పేది చెయ్యాలి మరి ఇంకా
ఓ
హు ఉరికి పోదామా వత్తవ
వత్త
ఓ ఆర్ ఎస్ మీద ప్లాన్ ఇద్దాం ఒకటి
ఆ సరే పోదాం
ఉ పోవాలి
హు
మీ ఫ్రెండ్స్ పెళ్లి అయినయా ఎవరికైనా
ఆ
పెళ్లిలో అయినయా మీ ఊర్లో ఎవరికైనా మీ క్లాస్ వాళ్ళకి
ఎవరికి అయినే కొందరికి
పోయినా
ఏం తీసుకుపోనావ్
గిఫ్ట్
అవు
ఇవాళ ఫైనల్ ఆ
ఇద్దరికియి ఇంకొ కమలు అయిదుంద ఉద్దేశంది
నువ్వు ఎప్పుడు చేసుకుంటున్నావు
దొర్కద
ఆ
పోర పోర
ఓ
వున్నారు చేసుకుంట నువ్వు దేవులాడు నీను చేసుకుంటా
దేవులాడుత
ఆ
నిన్న బాగా ఫోన్ మాట్లాడతా ఉంది
నిన్నానా
ఆ
ఫోన్ చేస్తతే ఫోన్ మాట్లాడతాను.
ఓకే చెప్పు వచ్చదా
ఏం చెప్పాలి నాకు
ఏం మట్లావో అదే చప్పు
ఆహా
అదే
తిన్నావా అంటే తిన్నావా అన్న
ఏం తెలవదా
ఆ
ఇంకేం లేదా
ఏం లేదు ఏం చేస్తాను అంటే ఏం లేదు అన్నా
హూ
ఎగ్జామ్స్ నుంచింటే ఆ సరే అనిను
ఊహు మంచిగానే నడుస్టాన్ది మంచిగానే మాట్లాడవా
ఆ
ఫోనీ ఇ
ఫోన్ ని వాళ
స మా సార్ ఇంమ అన్నడా
వల ఫ్రెండ్ అంత
అయ్యో
అవును
కా
అదిలే సంచ
హ అది బాను
మేను ఫోన్ చేస్తామని అనుకున్నారు అనుకున్నారు కానీ చెయ్యలేదు అటు
ఎందుకు అంత
ఎవను చెత వచ్చ
త మీగా చెం
ఐదు వేలు పెట్టి రెం కిరాయి చిరం కిరాయి
అ కయాటప్పల్ చె
అ ఎక్కరి
నా ఇల కొంత కూడాడతారది
వస్తా
నంగ్ అడకతింత అంత నే బాధ
ఆ
ఉ
అవు
ఫాస్టింగ్ అంతేనా ఫాస్టింగ్
కోసమ
ఇంకా స
ఆహా ఆపాలి బాగా తెనువా మాట మాటని చెప్తున్నా అమ్మదవుతుంది
ఆ
ఆ
అరే సావు బతుకులో ఉన్నాన చెప్పాలి ఇంకా తిన్నావు మధ్యానం
తన్న
ప్పుడుఐ ఏ టైమ్
ఆ
డిన్నర్ ఎ టైమ్
మాక సెవెన్కి
సెవెన్ కా మాకీ ఎయిట్ కి
ఫోన్ చేస్తావ మరి
చెయ్లా
అయ్యో ఎందుకు
చేదం
పాపం
పాపమా పాపం అనిపిస్తుంది
ఆ